హలో హలో హాయ్
హాయ్
ఏం చేస్తున్నావ్
ఏం లేదు
తిన్నావా
తిన్న మీరు తిన్నారా
ఆ తిన్నాం తిన్నాం ఇది మాకు ఈరోజు ఈవినింగ్ కాలేజ్ లో నైట్ పార్టీ ఉంది ఫైవ్
ఆ అవునా
ఆ అంటే ఆ రెండు కాలేజీలు ఉన్నాయి మాకు కాలేజ్ నేమ్ పైన ఇక్కడ రెండు బ్రాంచెస్ ఉన్నాయ అనమాట వేరే బ్రాంచ్ వాళ్లు వచ్చి ఇక్కడ వాళ్ళ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి ఎసో అది బీటెక్ వాళ్ళకి మేము బీటెక్ ఫార్మసీ కాకుండా వాళ్ళకన్నమాట డిగ్రీ పీజీ వాళ్ళకి
కుక్క సౌండ్
సో మా కూడా అలో ఉందంట అంటే వాళ్లకు అక్కడ స్పేస్ లేకపోతే మా మా కాలేజ్ జరుపుకుంటారు
అవునా
ఈ నా కాలేజ్ తెలియద
ఓకే అవునా
అయితే ఆ ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ టు త్రీ అట్ల ఉందంట ఆ లైక్ ఒక బ్రా ఒక బ్రాండ్ వాళ్ళు వస్తున్నారు రుద్ర టీమ్ అని ఒక బటి లైక్ సింగింగ్ అట్లా అట్లా నేను కూడా ఇప్పుడు చూడలే ఇవాళ పోయి వినాలి అంటే ఒక ఇద్దరు తెలుసు అల బ్యాండ్లా వాళ్ళు వస్తున్నారంట ఇంకా ఒక సెలబ్రిటీ వస్తారట ఆ సెలబ్రిటీ ఎవరు ఇంకేం చెప్పలేదు టీవీ సౌండ్
అవునా
ఇంకా ఇంకెవరు వస్తారు ఒక అంటే కాలేజ్ దడి నుంచి లైక్ ఒక ఫోర్ మెంబెర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళుస్తారు ఇంకా ఈ అంటే వేరే వాళ్ళు అంటే ఈ స్ల మెయిన్ అనిమల్ డే ఆ అదే అంట అన్నా ఇక్కడ ఐడి కార్డ్స్ మావి వేరే వాళ్ళ ఇస్తాం అంటే ఐడి కార్డ్స్ మీద రావచ్చు అన్నమాట ఎవరైనా మాకు కూడా ఇది ఈరోజు
ఇస్తారా అట్లా ఏమైనా
చెక్ చేస్తారు ఇక మనం కాబట్టి అట్లా చాలా కవర్ ఎక్కువ ఉంటారు కదా ఐడెంటి కార్డు కార్డు మెడలు ఉంటయి చాలు అయిన స్టార్టింగ్ వరకే ఉంటది అట్లా ఐడి కార్డ్ చెక్ చేయడం ఊకే చెక్ చేస్తాం ఉండ కానీ అ ఒక్క వాచ్మెన్ ఎంత మంది చసుకుంటడు అందూ చూసుకుంటాడు అలా ఒక్కసారి అందరుతే
అవును ఆ కస్తారను
నేను ఐడి కార్డ్ సెడ్ చేస్తా మనం వచ్చి ఏంజాయ్ చేద్దాం
ఆ వస్తా
ఆ మరి అవుట్ఫిట్ ఏమి వసుకుంటాం
ఓట్ ఫిట్ జస్ట్ నార్మల్ టాప్స్ వేసుకుంటాం
న మేము జీన్స్ అనుకుంటానా మా రూమ్మేట్స్ మేము సో నీ కూడా ఒక జీన్స్ తీసి పెట్టినా మా ఫ్రెండ్ దగ్గరంటే
ఆ ఏం వదుని అలా వేసుకోను జస్ట్ నార్మల్ టాక్స్ ఇట్లా వేసుకుంటా
పర్లేదు పర్లేదు అంటే అక్కడ అందరుూ ఉంటారు మంచి వైబ్ ఉంటది జీన్స్ వేసుకో ఇట్లా దుప్ప నుప్పై దు పడ వేసుకొని వస్తే వాళ్ళు గెట అవడ అంటారు
అట్లానా నాకు అది అట్లా నచ్చేదు ఎప్పుడు ట్రై చేయలేదు అందుకే
కంఫర్టబుల్ గానే ఇస్తా నీకు ట్రై చెయయి మంచికి లేకపోతే వదిలేద్దాం
సరే మీ రూమ్కి వచ్చాక
ఆ ఓకే మా రూమ్ మట మా రూమ్ మట్ యూజ్ చేస్తంది మంచి మంచి అంటే బాగుంటాయి తన దగ్గర ఒక పెద్ద మాల్ పెట్టొచ్చు అన్ని మోడల్స్ ఉన్నాయి డ్రెస్సెస్
ఎంటి జ గుడివనే అదా
ఆ అట్లే ఉంటది అందరికిీ దాన ధర్మాలు ఇస్తుది
అవునా
అవునా నాదగార చూద్దాం నకు యా యాఐ ఎ హపీ టటు హవ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రెడ్స్ అయితే ఆమె దగ్గర తీసుకొని వేసుకుందాం అనుకు నేను నేను కూడా జీన్స్ వేసుకుంటా సో అందరం జీన్స్ వేసుకొని వదాం
ఓకే మీ హాస్టల్ క వచ్చాక అలా ఉందా మామ్ మాకు రాడానికి
ఆ ఉంటది ఉంటది నైట్ స్టే కంటే మనం పే చేద్దాంలేమనీ ని ఆ నైట్ ఉంది ఎట్ల అయినా
మీ ఆ ఏమైన్నా అంటారా మీ ఆంటీ వాళ్ళు ఎవరైనా
పర్లేదు మనీ మనీ కడదాం నువ్వు నైట్ స్టే అటానికి మనీ కడతాం ఉను ఏ మతాయల ఇ ఇప్పుడు నేను మార్నింగ్ అంటే మొన్న అయితే అన్నది ఒక టూ హండ్రెడ్ ఏమో కానీ ఫుడ్ నైట్ నైట్ కే టూ హండ్ర అడ్ అన్నారు మరే ఆడజ
అంటే నేను ఫుడ్ కూడా తిన కదా నైట్ వచ్చేస్తాం కదా మనం ఆ
ముందుగాలి మళ్ళీంటూ ఒకట్లా టి మా చాకి మల్లగిట్లోడి ఫైవ్ వరకు మార్నింగ్ అంట అసలు ఎప్పుడు లేనింది కాలేజ్ మొత్తం ఫుల్ డెకొరేషన్ చేస్త సిరాసల్కి అే వేరే కాలజ్ాలి కాబట్టి ఏ ఈవెంట్ అంటసార్ మాత్రం ఏ ప్రతి ఒక్కట ట్రీకి లీట్లు పెట్రు ఆ ఆనువల్ డే ఫైవ్ మట్
మర అయితే చాలా ఎంజాయ్ చేస్తార అన్నమాట మీ ఫ్రెండ్స్ మీరంతా
ఆ ఇది మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు జరిగింది అంటే ఆహా అందుకేరమ అట్లీస్ట్వ్ కాలేజ లా ఎజాయ్ చేతలేవ్ కదా మా కాలేజ వచ్చే అయిన ఎంజాయ్ ఏం ముందు ఒక వన్ అవర్ ఎ పడుతది తొందరగా వచ్చే ఫే
ఉ
అదే ఈ రోజుమో వాళ్ళకంట రేపుొచ్చి మా వాళ్ళకంట సేమాన్ళ సెలబ్రేషన్స్ ఉంటాయి అమ్ టూ డేస్ ఉంది రేపడు కూడా ఉంది
నయం కదా
ఏం నయం మాక లేవు కాలేజ్ లో ఇ మీ ఫస్ట్
మీరైయితే ఈవెంట్ కి వెళ్తున్నారు కదా ఎట్లయినా ఈవెంట్ ఈవెంట్ ఏ కదా మన కాకపోయినా ఎంజాయ్ చేస్తున్నాము చేస్తారు కదా
ఇప్పుడు ఫస్ట్ ట వైస్ కాలేజ్ పోకుండా హలో
హలో
ఆ ఇనిపియట్లే
ఆ వినిపిస్తుంది
ఉమ్ ఫస్ట్ ఇయర్ లో ఉండే ఈవెంట్స్ మళ్ళ మధ్యల ఈ టూ ఇయర్స్లో ఏం లేవు ఫెస్ట్లు ఉన్నాయని చెప్పారు కానీ ప్రిన్సిపాల్ అసలు ఏమి కండక్ట్ చేయలేరు ఏమనంటే స్టడీ స్టడీ అని చెప్పి స్టడీ మీదేనే ఫోకస్ ఇస్తారు ఇప్పుడు ఎట్లీస్ట్ టెన్ డేస్ లో ఒక న్యువల్ డే సెలబ్రేషన్స్ చేస్తారు దానికన్నా ఇగ ఉండాలి కదా ఇంటికి వెళ్దామని అనుకున్నా కాని పోలేదు
అవునా
ఉమ్ సో ఇగ ఎట్లయినా మనం మా ఇక్కడ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాతో నా క్లాస్మేట్స్ ఇగ నువ్వు కూడా ఈవెంట్స్ లేవంటన్నావ్ కదా మొన్న అన్నావ్ కదా అని కాల్ చేసిన రమ్మందామని
హ ఓకే వస్తాలే
ఉమ్ ఉంటే నువ్వు ఓకే అంటే రేపు కూడా పోదాం రేపుడు ఇంకొక బ్యాండ్ వస్తుందంట వాళ్ళు ఉమ్ మరి అద ఏైరియం వరకు ఉంటదిలిదు ఇంకా కానీ డెకరేషన్ మాత్రం చాలా బాగా చేసిర్రు ఈవెంట్ అంటే అంటే మామూలుగా నిన్ మాక్సిమం మంచిగానే ఉంటది ఇది ఇంకొంచెం ప్రసారి కన్నా సిల్వర్ జూప్లిక్ అన్నా సార్ మరి ఇంకా గ్రాండ్ చేసిర్రు స్టేజే మామలుగాారు పెద్దగాంది స్టేజ్
హ అవును ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్న బాగానే వస్తున్నాయి అయితే జస్ట్
ఉమ్ ఆ ఆ
ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా బానే వస్తున్నయి అవి
ఊ ఊ చాలా మంది పెడుతున్నారు అంటే ఈవెంట్ గురించి అందరినీ ఇన్వైట్ చేయాలని చెప్పి ఈరోజు మార్నింగ్ ఇగ మాకు మెసేజ్ వచ్చింది లైక్ మాకు కూడా అలో ఉంది ఆ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వెళ్ళండి అ చెప్పి సో అందుకే నువ్వు గుర్తొచ్చి రమ్మందామ అని చెప్పి కాల్ చేసినా
అవునా వస్తలే
ఉమ్ ఇంకా రే ఒకలా అ ఉ మనం నువ్వు ఉంటా అంటే రేపు కూడా ఈవెంట్ కి పోదాం డ్రెస్ తెచ్చుకో నార్మల్ నార్మల్గా ఇ మనం ఇక్కడ రేపు ఆయన ఓకే అంటే రేపు ఏముంది షాపింగ్ అని పోయి ఈవెంట్ కోం
ఓకే
ఉమ్ మీ దాంట్లో ఏమనా ఈవెంట్స్ జరుగుతున్నాయా మరి
మా దాంట్లో ఏం ఈవెంట్స్ ఏం జరగట్లేదు ఇప్పుడు ఎవరు
మ్మ్ హు మరి ఇప్పుడు ఫైనల్ ఇయర్ గదా ఫేర్వాల్ అట్లేం లేవా
ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నయి
అవునా
ఇగ అవి అయిపోయాక నెక్స్ట్ పెడతారనమాట
హ్మ్ హు హ్ ఈ ఈవెంట్ మా దాంట్ల బానే గ్రాండ్ చెత్తళ్ళు ఈ సారి అసల్ అనివాల్డే చాలా మంది ప వేరే దగ్గర నుంచి మరీ వత్తరు మేము కాలేజ్ లో గుడా సార్ వాళ్ళ ఇట్లా అడుంటే సార్ వాళ్ళు గుడా అ వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఇంకా రండి మంచిగా ఎంజాయ్ చేయ్యండి అని చెప్పి ఏమె నువ్ ఫైనల్ ఇయర్స్ కదా మళ్ళ మనకి ఎడా ఎంజాయ్మెంట్ ఉంటది తర్వా ఉంటది కదా ఏం
అవును మళ్ళీ మనకి మళ్ళీ మళ్ళీ ఇది ఉండదు కదా ఇప్పుడే ఎంజాయ్ చేయ్యాలి
సో నేన్ అంటే ఎవరు సెలబ్రిటీ వత్తరా అని ఎక్సైటెడ్ ఉన్నా చూడాలి మ్మ్ ఆహా లేద్ లేదు చెప్పలేదు ఇంకా మాకు సర్ప్రైజ్ కావచ్చు.
అవునా లాస్ట్ వరకు చెప్తరు కావచ్చు మెల్లగా
మ్మ్ వచ్చేదాంక తెలిదు లాస్ట్ టైం గుడా అంతే ఒక ఈవెంట్ లో ఒకరు వత్తరు వత్త అని చెప్పిర్రు వాళ్ళు రానే రాలేదు. ఈయన ఎవరు మనం ఆయన పేరేంటి రవితేజా రవితేజ వస్తా అని అన్నరు బర్త్డే షూటింగ్ వల్ల రాలేదంట ఫుల్ హయినా గుడా వచ్చిండు ఒకసారి ఒక ఈవెంట్కి టూ టైమ్స్ వచ్చింది డింపుల్ అయిన మూవీ ప్రమోషన్స్ ఒకసారి వచ్చింది ఒకసారి సిల్వర్ సూ వచ్చింతను చాల్నే ఈవెంట్స్ జరుపుతరు అసలు కాలేజ్ లో ఈ మధ్య కానీ మేము ఎక్కువ పట్టించుకోవట్లేగని ఈవెంట్స్ మంచిగానే జరుపుతాళ్లు కాలేజ్ లా ఎక్కువ అంటే ప్రిఫరెన్స్ బీటెక్ వాళ్ళకు ఉంటది వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి చెత్తర్రు
మ్మ్ అవునా
అసలకు చాలా వరకు కాలేజ్లలో ఈవెంట్లు మంచి గ్రాండ్ గా సెలబ్రేట్ చెత్తరు ఈమ వంట వేరే వాళ్ళతో కాలేజ్ కం
అవునా హలో
మరి కన్ఫామ్ కదా హ్మ్ సరే సరే దా మరి హ్మ్ బాయ్ అవ్వ